హలో ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి బాగున్నారా
ఆ బాగున్నం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇంతకు ముందే మార్కెట్ వెళ్ళొచ్చినాం
అవునా అంటే మీకు డైలీ ఉండదా మార్కెట్
డైలీ ఉండదండి వీక్లీ వన్
అవునా మరి అన్ని రోజులు ఎట్లా ఒకటే సారి తెచ్చుంటారా వెజిటబుల్స్ అన్ని
ఇగ వీక్లీ వన్ ఒకసారి తెచ్చుకొనుడే వెజిటేబుల్స్ అన్ని
ఆహా అంటే ఓన్లీ వెజిటేబుల్సే అమ్ముతారా ఇంకేమనా సంతలాగా ఇంకేమైన్నా
ఇగ మనకు డ్రెస్సెస్ సంత ఆ అన్నీ అమ్ముతారండి
అవునా
ఆ డ్రెస్సులు గిస్సులు కూడా అమ్ముతారు
ఆహా
హ్మ్ మరీ అంత పెద్దగా ఏమి ఉండది
ఆ
కాబట్టి కొంచెం మీడియం ఉంటదండి
అవునా ఇగ అందరు ఒకటే రోజు దెచ్చుకుంటారు అన్నట్టు
య య య మా ఊరోళ్ళు అందరు ఇగ అందరెళ్ళి తీస్కత్తరు ఇగ వి ఇట్లీ సరిపోయేట అన్ని తీసుకొచ్చుకుంటారు ఒకటిసారి ఇగ
ఆ
మ్
మాకు మాకు అయితే ఇక్కడ ఇప్పుడైనా ఇచ్చుకోవచ్చండి రోజు రోజు ఉంటది ఎవ్రీడే ఉంటది
అవునా
ఉమ్ అంటే ఆ ఉంటది అని ఇంకో ఆ
మ్
మంత్కి ఒకసారి ఒక సెకండ్ సెకండ్ డే అట్లా బంద్ ఉంటది నన్ తెలియకుంటే ఎప్పుడైనా ఉంటది
అంటే డైలీ ఉంటది కావచ్చు కదా మీకు
ఉంటది ఇగ మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాం ఇగ
అవును మాకు అలా కాదు ఓన్లీ గురువారం గురువారమే సంత ఉంటది ఇగ వేరే రోజులు ఏ రోజులు ఉండదండి మళ్ళా ఇక్కడైన కావాలనుకుంటే బయటికెళ్ళి తెచ్చుకొనుడే
ఆ అంటే అవి చాలా దూరం ఉంటాయా మీకు ఇంకా
ఆ దూరంగ ఉంటాయి ఇగ దగ్గర సంత ఉండదిగ అండి ఓ ఓ టెన్ కిలోమీటర్స్ అట్లా వెళ్ళాలి మనకు అవసరం ఉన్ అను ఉంటే మ్ యా దగ్గరుండే తీసుకొనుడు బెస్ట్ కద ఇగ మళ్ళీ దూరము అంటే కష్టం అయితది
అవును కష్టం అది ఇక ఒకటే సారి తెచ్చుకొని స్టోర్ చేసుకోవాలన్నీ
ఇగ అంతే వన్ వీక్ వరకు మొత్తం స్టోరేజ్ ఉంచుతామని
మ్ హు
లున్నాయండి
అవునండి ఇప్పుడు బాగా రేట్లు ఉన్నాయ్ ఇప్పుడు ఎండకాలం కదా ఇగ
అవును దుర్గయకో
ఉమ్ అవును మా సైడ్ కూడా ఇక్కడ బాగా రేట్లున్నయ్ అసలు ఏది కొనాలన్నా కూడా కష్టంగా ఉంది అసలు
అవును డేది అడిగిన కూడా ఫార్టీ రుపీస్ ఫిఫ్టీ రూపీస్ లేంది అసలు కూరగాయలు వత్తలే
అవునండి వస్తలేదు అప్పుడైతే అప్పటి కాలంలో అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్ తీసుకెళ్తేనే ఫుల్ కూరగాయలు
అవును ఇంకా మిగిలేది కద
ఆ అవును ఇప్పుడైతే హండ్రెడ్ రూపీస్ ఒక రెండు రక ఆ అదే రె రెండు రకాలు కూడా సరిగ్గా రావు అసలు
అవును ఇప్పుడు కూరగాయలు కొంచెం దొరకాయండి సమ్మర్ల
మరి మీరు మీరెమైనా పండిస్తారా కూరగాయలు
ఆ పండిస్తామండి
అవున అంటే పోొలాల లేకుంటే ఇట్ల మీ ఇంట్లోనేనా
ఓన్లీ ఇంట్లో మనం పండించుకుంటామండి
అవునా ఏమేమి వేస్తారు మీరు
బెండకాయలు టమాటా మిర్చి
ఆహ
లిగ దా
అవునా అంటే ఎట్లా మరి న్యాచురల్ గా నెనా ఇంకేమైనా ఎరువులు అలాంటివి ఏమైనా వేస్తారా
ఏ నాచరలె మొత్తం
అవునా
ఉ
మరి వాటికి పురుగులు అవి ఇవి రాకుండ మరి ఎట్లా ఏం చేస్తారు
పురుగు రాకుండా ఈ ఊరియా డిఏపి ఉంటదండి అది
ఆహ
అది వేస్తె రావన్నటు స్మెల్ కింద
అవునాంే ఇక మీ ఇంట్లో మందం వెళ్తె అన్నట్టుగా
ఆ అంతే ఇంట్లో మంద మనం చేసుకుంటాం
మ్ అవును
ఇప్పుడు బాగ బాగ అమ్మాలంటే ప్లేస్ కూడా పెద్దది ఉండాలి అంటే అవి పండించడానికి అంత ప్లెస్ లేదు
ఉ
కొంచం కొంచం ఉంది అందులో ఇక మనకు తిన అంతా మనం పండించుకుంటాం ఎక్కువ కూడా అవసరం లేదు
ఉహు
ఉ
మాకైతే ఇక్కడ ఒక పెంచుదాం అనుకున్న కూడ మాకు ఇక్కడ ప్లేస్ లేవు ఏమి లేవు చిన్న చిన్న కుండిల లా కొన్నిగా అట్ల చిన్న చిన్న మిరపకాయ ఇట్లా పుదీనా ఇట్ల చిన్న చిన్నవి ఉంటాయి కదా ఒట్టిగా పెరిగేటి అలాంటి మాత్రం టవి మాత్రమే వేసుకుంటాం మేము ఇ
ఎట్లా మనం ఇంటికాడ పండించింది వేరే టేస్ట్
అవునండి ఇంట్లో పండించినవి వేరే టేస్ట్ ఉంటది ఇగ బయట అవి ఎట్లా ఉన్నా కూడా కొనాల్సింది ఇక తినాలంటే బయట అంతా పుచ్చిపోయి ఉంటే కొన్ని
అయి ఈ మార్కెట్ అమ్ముడు పోకుంటే వేరే మార్కెట్ పట్టుకొని పోతారు వేరే మార్కెట్ ఇంకో మార్కెట్ అట్టనె ట్రాన్స్పోర్ట్ అయిత ఉంటాయి ఆ మూడు రోజుల్ దాగా
ఉ అందుకే అవి అంత ఎట్లనో వక్కిపోయినట్టు ఇలానే ఉంటాయి అవి
అవును బాగ మంచివి కనిపించయి అవిచూడ్డానికి కూడా కుంటే మళ్ళా అయ్యయి ఇక రేపు ఎక్కడ ఉంటదో అన్ని స్టోరేజ్ అయి డబ్బలల్లా వేస్తరు ట్రేలలా మళ్ళ అయే వేరే ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడికి తీసుకెళ్తారు రేపు
అవునా ఏమో నాకైతే తెలీదు మరి అట్లా అని
ఈ అమ్ముడు పోకు ఉంటే ఇప్పుడు వీళ్ళు అమ్మె టోల్లు ఉంటా అండి రైతులు ఇప్పుడు ఈ రోజు మార్కెట్ ఉంది అనుకో మన దగ్గర మొత్తం అమ్ముడు పోవు కదా అవి అమ్ముడు పోకుంటే మళ్ళా ఆ ట్రైలల్ల నింపుతారు అవి
ఆా
రేపు ఎక్కడ మార్కెట్ ఉన్న కాని ఇగ అక్కడకి తీసుకపోరు ఇంటికాడ తీసుకపోతారు కానీ ట్రైలల్లనే ఉంటాయి మామూలుగా ట్రేలల్లకేలీ మళ్ళ ఎక్కడ మార్కెట్ ఒ అక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అక్కడ మ్ అసలు కూరగాయలు ఇంటికాన్నే పండించుకోవాలండి మంచ్ చిగా తాజా తాజాగా చెట్టు మీదికెళ్ళి కోసి అయి కూరగాయలు వంట చేసుకుంటే మాస్త్ స్టేట్ టెస్ట్ ఉంటది మంచిగా
మ్ అవును ఇప్పుడు అందరూ పాతకాలం పద్ధతి లాగానే ఇప్పుడు వాళ్లకు ప్లేస్ లేకపోయినా అటు వాళ్ళ టెర్రెస్ మీదా బిడింగ్స్ మీద మొ తం ఇట్లా మ్ ఇట్లా కుండలళ్ళో మరి పెంచుతుండ్రు అసలు పెద్ద పెద్ద చెట్లు కూడా ఏమంటారు జామ్ చెట్టు ఇట్లా సపోటలు పెద్ద పెద్దయి కూడా చిన్న చిన్న కుండీలలో వేసి అసలు మీద్ద తోటలని ఇప్పుడు బాగా మ్ ట్రెండింగ్ లాగా అవుతుంది కదా
అవును ఇప్పుడు మనం ఏదైనా కూడా కాయన్ చెట్టు మీదకెళ్ళి పండు ఇప్పుడు తీసుకొని తింటే అది వేరే టేస్ట్ ఉం ఉంటది
అవును
ఏ కూరగాయలు గని మనం తినే జామ పండ్లు మామిడి పండ్లు ఏదైన కూడా ఇప్పుడు అవి ఎప్పుడో తెంపుంటారు దానికి ఏమేమి వేస్తారో తెలియదు మనం చూడలేము కదా అండి
అవును
అవి ఇగ టేస్ట్ ఉండయి అంతే అవి మళ్ళా కెమికల్స్ కెమికల్స్ వేస్తారు పండడానికి ఏ మామిడి కాయలైతే ఈ కాయలు తెంపి ఏదో పౌడర్ మెడికల్ షాప్ లో దొరుకుతదట
అవునవును
ఎస్తే తెల్లరే దాకా మొత్తం ఎల్లో కలర్ ల పండినట్టే కనిపిస్తది అది
అవునండి అట్లాంటివి తింటే మొత్తం హెల్త్ మొత్తంఖరాబ్ అవుతది అవే ఎందుకు ఇప్పుడు ఆపిల్స్ కూడా అవి రెడ్ కలర్ల ఉండడానికి ఆపిల్స్ అవి ఇవన్
అంటే నేను యూట్యూబ్ ల చూస్ కొన్ని అయితే యాపిల్స్ ఫస్ట్ గ్రీన్ కలర్ల ఉంటాయి కదా పండక ముందు దానికి పెయింట్ ఎస్తారన్నట్టు
అవును అన్నిీ ఇప్పుడు కల్తీ చేస్తారు అసలు కల్తీ లేకుండా ఏం లేదు అసలు మిల్క్ దగ్గర నుంచి అన్ని కల్తీనే చేస్తుంర్రు అసలు మిల్క్ కూడా చిన్న పిల్లలు తాగుతారు బాగా అది కూడా ఏదో యూరియా పౌడర్ అట వైట్ గా ఉండడానికి మేమో పౌడర్లు కలిపి పాలేక్కువ
అవునవును మొత్తం ఇప్పుడు కల్ ల్తీ లేంది అసలు ఏం లేదండి నాచురల్ గా అయితే ఇప్పుడు పెరుగుల కూడా మనం ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు మామూలుగా దొలుతాయి కదా షాప్లలో అందులో ఫేవిికల్ ఎస్తారట
అవునా ఆ ఇగ అది చిక్కగా ఇట్లా కనిపించడానికి గడ్డగా
ఆ అదే కావచ్చు నేను ఒక వీడియో లో చూసిన రీసెంట్గానే ఒక వన్ వీక్ అయితంది కావచ్చు ఫెవికల్ మిక్స్ీ చేస్తారా దాంట్లో ఇగ అన్నిీ కెమికల్స్ ఉంటాయి కదండీ
అవును ఇప్పుడు ఏది తినాలన్న ఏది కొనాలన్న అసలు ఇట్లా ఉందో ఏమున్నాదో అసలు ఏం తెలుస్తలేద్ కానీ మరి ఇగ బ కాలంటే ఏదో ఒక్కటి తినాలనే అది కల్తీ ఉన్నా కూడా ఎలా ఉన్నా కూడా ఇక తినక తప్పుత లేదు ఇక
ఓనో ఉన్నారు మనం నాచురల్ గా చేసుకుందామున్నా కష్టమే
హు అవును ఇంకా తినాల్సిందే అది ఎంత రేటు పెరిగిపోయినా కూడా తింటున్నాను ఒక్కసారి ఏమో వాళ్ళే ఉహ్మ్ ఆ టమాటాలు కూడా
కూరగాయలు లో గాని పనుల్లలో గానీ ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఆ పౌడర్లు ఉంటాయి చూడండి పాల ప్యాకెట్ పౌడర్ లోని అవి ఇవి అన్నీ కల్తీలే మొత్తం
అవును అన్ని కల్తీలే లేకుండా అసలు కల్తి లేనిదే లేదు అసలు
అవును ఈ జనరేషన్ ఎట్ల అయిపోయింది ఇప్పుడు జనాలు కూడా ఎక్కువ ఉన్నారు కదా
ఉ ఇక జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఇక వాళ్ళు సరిపో కానీ అది ఇదని అట్లా చేస్తున్నా గాని ఎట్లా ఇగ ఉచ్ కల్తీ కల్తీ గానే ఉంటది ఇగ
అవ్ మనం తిమ్ తినే బియ్యం నుంచి కూడా కళ్తే
నేను కూడా చూసాన్ ఇట్ల లబ్బర్ లబ్బర్ లాగా
అవునవును గది ప్లాస్టిక్ బియ్యం మేదో వచ్చినాయి ఇప్పుడు అది డేంజర్ బాగా
అవునంతా అది కూడా ఇట్లా మొన్న బ ఎప్పుడో చూసినా మొన్న ఎవరో పాలు కూడా అట్లనే ఇట్ల ఆ పేవికల్ లాగా మీరు అన్నట్టు ఫేవ్ కల్లాగా ఇట్లా మొత్తం ఇట్లా కాగ పెడతాం కదా పాలు అవి కూడా అట్లనే అవుతున్నాయి అంట
అదే అది ఫెవికాల్ మిక్స్ చేస్తార అన్నారు నేను వీడియోలో చూసిన రీసెంట్ గా అంటే పెరుగుల పాలలో చులే కాని పెరుగుల మనకు ప్రియా పాలు అవి ఉంటాయి కధ పెరుగు కరీంనగర్ డైలీ మిగులుతాయి అందులో అయితే అంటే ఈ ఫెవికాల్ మిక్స్ చేస్తారు అన్నారు
ఉ క అయిన కూడా అన్ని అంతా అయినా కూడా ఎంత జనాల గంత పాలు పెరుగు రావాలంటే కష్
ఆ అవును నాచురల్ గా కావాలంటే గంత మందికి ఏం సరిపోతాదండి
ఉ రో ఫుల్ జనాలు ఎంత జనాలనికి రోజు ఇప్పుడు ఎంత మంది చనిపోయినా పుడుతానే ఉన్నారు బాగా అయితానే జనాభా పెరుగుతోంది కానీ మనం ఆ తగ్గడం లేదు కూడా ఇంకా మనం పెంచే కు సలు కూరగాయలు అసలు పండించడానికి అసలు రైతులు లాగా మత్ తినడానికి ఎవరు చూడట్లేదు అన్నట్టు అందరు ఆ జాబ్స్
ఈయలా రేపు మొత్తం వ్యవసాయం వదిలేస్తన్నారు వదిలేస్తారు
హు అవును మొత్తం వదిలేస్తాండ్రిగా వాళ్ళ ఎందుకు వాళ్ళ పి పిల్లల్ని కూడా మేము జాబ్ చేపించ్ చాలే అవి గవర్నమెంట్ జాబ్ లు అని సాఫ్ట్వేర్ అని అవి అంటరు కానీ వాళ్ళు వాళ్ళ కు కొడుకుల నికు రైతులను చేస్తామని ఎవ్వరు అనట్లేదు అసలు
ఎవరు అనట్లేదు ఎవరు చేయనిస్తలేదు నేను నా కొడుకు నా లెక్క కష్టపడద్దు కొంచెం ఉన్న స్థాయిలో ఉండాలి చదువు చేయాలి ఏదో జాబ్ చేయాలిని వాళ్లకు ఉంది అదే నా కొడుకు నా లెక్క రైతు కావాలని ఎవరు అనుకుంటలేరు ఈ రోజుల్లో
అవును అనుకో
పడ్డ నా కొడుకు బిడ్డ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు మంచిగా చదివి పిచ్చి మంచి పొజిషన్లో ఉండాలని వాళ్ళు చేసుకుంటున్నారు
అవును ఇక కానీ ఇక రాను రాను ఇట్నే అయిపోతే మనకి ఇక తినడానికి ఉండయీ నేను ఏదో మాకు ఏదో చిన్న ప్పుడు అది స్కూ బుక్ లో ఇంగ్లీష్ లో ఉండే ఇట్లా ఫుడ్ దొరకకుండా డైరెక్ట్ ఇట్లా టాబ్లెట్స్ టాబ్లెట్స్ వేసుకోవడం అట అట్లాంటివి వస్తాయట ఫ్యూచర్లో ఇంగ ఫుడ్ ఎవరు పండించుకపోతే ఆ సరే అండి బాయ్ ఊ